అమో
హలో
ఆ చెప్పండి
బావున్నరండి
ఆ బాగున్నా అండీ మీరు బాగున్నా రా
ఆ మేం బాగున్నాం అందరు బాగున్నారా అందరు బాగున్నారా అండి
అందరు ఖుషాలమే మండి
హ ఏం చేస్తున్నారు మేం బాగున్నావండి ఇనితున్నాదండి
ఇ కాదు
కాలేజ్ పోతారాండి
కాలేజ కాలేజీకి ఇప్పుడు హాలడేస్ కదండి కాలేజ్
అవునవును
టెన్ ట్వంటీ డేస్ అయితే కాలేజ్ స్టార్ట్ అవుతుంది
మాది కూడా అంతే ఇగా
మీది ఎప్పటి నుంచి స్టార్ట్ కాలేజ్
మాది జూన్ ట్వెల్త్ నుంచండి మాది
జూన్ టువెల్వ్ నుంచెలా
అవును
మాది కూడా స్టార్ట్ అయితాదనుకుంటానా
మరి రిజల్వస్ వచ్చినాయాండి ఆ బాండరాజ అండి మేము చస్తు
అవునా ఒక సబ్జెక్ట్ పోయినండి నా అది
నీను ఒక సబ్జెక్ట్ పోయినాను
ఇదండి
నాదికు కటయినాని
ఏ సబ్జెక్ట్ అయిందడి మీది
ఆ సబ్జెక్ట్ మాథస్ మాథస్ ఆయింది
మ్యాక్ సాగిందాండి పోయిపోయి
యా అవును
నాది కంప్యూటర్ గ్రాఫిక్స్ పోయిందండి నాది
అబ రజపు చయినవి
అంటే ఆ అంటే టఫ్ అన్నదండి చాలా క్వ్న్ పేపర్ టఫ్ వచ్చింది
పేపర్ బా టఫ్ వచ్చిందా అసలు
బ సార్లు కూడా చాలా స్టట్ చేస్తున్నారు కొంచెం తలాగా అడిడి తిప్పనిలేరు
నిజాంగా
ఎంత షట్ అయితేట్ మన అ మాసం అ అదే స
చాలా వరకు చాలా కాలాలలో కూడా అట్టే ఉన్నాయి చాలా చాలా కాలలుట్ ఉంటాయి
ఏ ఏ పట్టకుచ్చ
పేపర్ బాగాటప్ప వచ్చింది మ్యాస్ అయితే అవును అవును
మహారాష్ట్ర
ఆయంటని
నాకు
మీరు మంచి రాసిలా
ఆ
మా ఏదో పేప్ బ టఫ్ వచ్చి
టఫ్ వచ్చిందన్ అశంత
కా ఇంకా ఎం చేస్తా లే ఎక్కడ ఉన్నారు
ఏముంది ప్రెసెంట్ అయితే ఇంటికి
అట్లా పొలం పని పోతాల్లా ఆ
ఇంటిగా రస్
అవు
ండి
ఆ అవును
మ్ నిస్ పెట్టినారండి
మా బావ ఏం చేస్తున్నాడు
తిను
అవు
ఎవరి వర్క్ వాళ్ళకే సరిపోతుంది
పొలం పనికి పోతాందా
ఆ ఇప్పుడు ఎండ బాగా పడుతున్నాయి కదండి పొలానికి ఏం వెళ్తారు అమ్మ వాళ్ళు కూడా ఇంటికనే ఉన్నారు నాన్న
ఈ రెండలు బాగపడితే అది మేలు కదా
బస్సు ఫ్రీ గండలు ఉన్నాయి
కొంచెం జలుబు చేసింది మధ్యలో కొంచం జ్వరం కూడా వచ్చిన ట
అయ్యో టాబ్లెట్లు వేసుకోపోయిల్లండి మాత్రలు
తీసుకున్నాండి టాబ్లెట్ తీసుకున్నా ఒకటి మార్నింగ్ కూడా వేసుకున్నా కొంచెం తిన్నా కా ఇంకొంచెం తగ్గాలండి ఆ నెక్స్ట్ చూసి ఒకసారి హాస్పటల్ ఎల్లండి స్లో
హాస్పిటల్ కిడ్నీల్ కూడా వాళ్ళియర్ ఎండలు బాగోడ్
ఆ ఎండలు కూడా బాగుతున్
ఈ ఎండలో మనం బత్ కలేం
ఆ ఎంత ఎంత ఫ్యాన్లు ఎస్కున్న కూడా సరిపోవట్లేదు
ఏసి కూడా పనికిరావట్లేదసలు
అవునండి
మంచి చెట్టు కింద ఉండాలండి చల్లటి గాలోత్తది
ఆ చెట్టు కిందన ఏ చెట్టు కిందున్నా కూడా ఈ ఎండ ఎండేగా ఎంతైనా
అ వేప చెట్లు పల్లెటూర్లలో ఉంటాయండి వేప చె
మ్మ్ మ్మ్ ఉంటాదిలే గానీ మేం బయటకు ఏళ్తలండి అప్పటిలెక్క
అప్పట్లక్క ఏమెళ్తావు ఫైవ్ అయితే గాని ఐదు గంటలదాక బయటికెల్లను
లేదు అప్పుడే ఎండపోతుందండి
పదో తారీఖు వరకు మనకు ఎండలు ఫుల్ ఎండలు ఉన్నాయి
ఓ యా పదో తారీఖు వరకు మీకు ఫుల్ ఎండలేనా
అసలు మేం యాభై డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చేటట్టు ఉందట
అబ్బో అవునా అమ్మ నాన్న ఎట్లున్నరండి
ఆ బాగున్నారండి
ఇంటికాడ ఉన్నారా
ఆ ఇంటి దగ్గరే ఉన్నారు
అవునువు
మీ అమ్మ నాన్న బాగున్నారా
ఆ వాళ్ళు కూడా బాగుంన్నారు ఎడిగాన్నారులేదు మధ్యలో ఏం వర్క్ లేదు కదా
ఆ
వర్క్ ఉంటే ఏళ్తరు వర్క్ లేదు కదా ఏదో ఒకటిదో ఒకటి వస్తున్నారు ఒకంత
మీరు వెళ్తరా వర్కు
వెళ్దాగానీ ఇప్పుడు లేదండి వర్కు
అవునండి అయ్యో మళ్ళీ ఎప్పుడు పంటేసేదేప్పుడు
మళ్ళా ఇంకొక వానలు పడుతున్నాయిండి వానలు ఎప్పుడు పడితే అప్పుడు స్టార్ట్ చేయాలి సీడ్స్ చేయాలి తేవాలి మొత్తం ట్రాక్టర్లు పెట్టి దిన్నేయాలి చాలా వర్క్ ఉందండి ఇ కాని వాన పడాలి మెయిన్ వాన పడితేనే స్టార్ట్ చేస్తాం
అల పడుతేనే స్టార్ట్ చేయాలా
స్టార్ట్ చేస్తాం లేకపోతే కష్టమ అండి
బాన పడాలి బానే ఇప్పుడు పడుతు చూడాలి
ఇది మీకు మ్యాథ్ సబ్జెక్ట్ లో మంచిగా వచ్చిందంటే తకవచ్చుంద
మ్యాథ్స్ నేను ఫెయిల్ అండి
అవునా ఏ క్వశ్చ వచ్చి ఏ క్వశ్చన్ నుంచి ఎక్కువచ్చు నే ఏ క్వ్చన్ నుంచి అడి ఫైవ్ మార్క్స్ నుంచి అడిగ టెన్ మార్క్స్ నుంచికు అడిగలా
స అంత బాగా టఫ్ వచ్చేపు టెన్ మార్క్స్ బాగా టఫ్ వచ్చ
అవునా క్వశ్చన్స్ ఈజీగా రాలా అయితే చాలా టఫ్
చాలా చాలా డప్పు అ ఆవుట్ ఆఫ్ సిలేబస్
నార్మల్ ఏమైన్నా ఐటీ ఉన్నదండి ఏమి క్వశ్చన్స్ వచ్చాయా
ఎంత అవుట్ ఆఫ్ సిలబస్ అండి ఇ మనకు తెలుగుంది అ
స్వల్ప శచ్చల్
ఆ
అట్ల అయితే నష్టపోయేది మనమే కదా అట్ ఇయద్దు కదా మని
అట్లా అద నమస్కలు అయ కూడా మనకు అవుట్ ఆఫ్ బస్ చె
వాళ్ళు మనం క్వశ్చన్ చేయకపోతే అట్నే ఇస్తారు
చేయాలి అన్నీ చేయాలి
అందరు కలిసి క్వశ్చన్ చేస్తే అప్పుడు అడుగు అప్పుడు చెప్తారు లేకపోతే కష్టం బట అయితే
ఇంగలిసి కోశం చేయాలి కోశం పేపర్పయించాలి
కపోయింద ను
అంటే మనమే నష్టపోతుం
ఇట్ల అయితే ఇట్లా తేలికగారయద్దు ఆటోసల్జ ఇచ్చినప్పుడు చెప్పాలి అట్లా ఆటో సెల్ బస్ వచ్చింది సార్ అట్లా మళ్ మార్ అనాలి అట్లా అడగాలండి మనం ర ఫ్యూచర్ లో మన నష్టపోయి వాళ్ళు కాలి కదా మనం గట్టి అడగాలి పేపర్ టఫ్ వచ్చింది అయితే మ్యాథ్స్
చాలా బాగా టఫ వచ్చింది అవుట్ ఆఫ్ సిలబస్ తీసు
సారా ఓకే ఓకే అన్న సే అంత ఐడియా లేదు సార్ గురించి ఒకసారి చూసినట్టున్నా సార్ని
ఆన్నా
బానే చెప్పారు కదా సార్ అండి సార్
సార్ బానే చెప్పి లే మన క్వశ్చన్ పేపర్ అంతా చెప్పినాక అవుట్ ఆఫ్షన్ కోసం
అట్ అందు హటప్ సెలవా సార్ అదే సార్ నాకు సార్ గు కొంచెం తెలుసు బాగానే చెప్పాడు సార్ అట్లా అంటన్నారు ఇం సబ్జెక్ట్ ఫేయిలయ్యారు అదే ఎట్లా సారా ఫెల్ కా కానీ ఆటో సస్ వచ్చ స డేంజర్ చే పాపం సార్లు అంటే మనకేం వస్తుందిని చెప్పండి వాళ్ళు కూడా మన స్టూడెంట్స్ పాస్ అయితే మంచిగా ఉంటదని వాళ్ళ కూడా ఉంటది కొం
అవునవును
హ్మ్ మనం కూడ మన ప్రయత్నం చేయాలి వాళ్ళు కూడా కొంచెం టఫ్ ఇయకూడదు కానీ య్ చి మనం కూడా ఏం చేయలే ని మన చేదులేదు కదా అది
స్లిప్పులు అస్సలేవు
హ్మ్
బాగ కష్ట పతేనే పాస్ కావాలి
ఆహా ప్రేరణ వాళ్లు లేకపోతే మనమేక్కడ ఉంటాం
ఇంకా పొలం పనులు అన్నీ ఎలా ఉన్నాయండి
పొలం పనులు ఇప్పుడే లేదండి ఇంకా స్టార్ట్ చేయాలి ఇంకా వర్షం పడుతతుంది కదా వర్షం పడ్డ తర్వాత
జూన్లో జులైలో స్టార్ట్ చేస్తారా మీరు
పడుతుంది అండి పొలం అయితే
ఏ ఏవీ ఏ పంటస్తారు అండి ఇప్పుడు
ఈ సరి పత్తి ను మొక్కజొన్న అవి దున్నాక ఇవ్వ అ్యాలి మళ్ళా పొల అంటే ఒక వన్ మంత్ పడుతుంది అక్చుఅల్లీ
మంచిగా వస్తుందండి ఆదాయం
ఏం ఆదాయంమండి ఏ వస్తుది మనం ఎంత చేసినా మనకు అప్పల పెంట తప్ప ఏ తీరమండి అట్లా
గుర్తింపు అనేది ఉండట్లేదా
ఆ గుర్తింపు అనేది ఉండదండి
రైతు బంధు ఉందిగా కాండి పథకం మనకు
ఏదైనా ఇష్ట లేయఅండీ
రైతు గురించి నిజాంగా ఎవరు పట్టించుకోరు
ఉష హు ఉ స్టడీ గురించి మా స్టడీ ఇలా బా మంచి స్టడీ ఎంతో పెడితే అంత బెటర్ అండి మీరు ఇప్పటి నుంచి ఇది పెట్టండి ఎందుకంటే రేపు ఫ్యూచర్ మొత్తం స్టడీ మీదనే ఆధారపడిడి ఉంటుంది మనం
ఫ్యూచర్ మొత్తం స్టడీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్
ఉ
ఎడ్యుకేషన్ మనకు ఫస్ట్
ఉ ఫస్ట్ మాకు రైతు రైతులేనిది అంతా ఇక్కడదండి
ఆ
రైతులేనిధి ఇద అంతా ఎక్కడదండి మనాకి
తెలగాన
రైతు కష్టపడుతారే మాకు ఇప్పుడు ఐదేళ్ళ నోట్లో పోతన్నాయి అంటే ఆ రైతు కష్టమే
ఆ మీ వర్షం ఏదో ఒక నే చేయ్యాలి అంతే మనం మన మనం మీద ఆధారపడి ఉన్నదండి అది
రైతుంటేనే ఏదైన
ఆ
రైతు ఉండాలి మాకు ఇది కచ్చితంగా
ఏదో అండి వర్క్ నేర్చుకోవాలండి ఫస్ట్ మీరు వర్క్ నేర్చుండి
ఆ అవునండి రైట్
జబ కొట్టండి చేయండి పర్పస్ ఉండాలండి ఏదైన చేస్తున్నమ్ అంట
ఉద్యోగం బాగుండంల అంతా
ఆహా అవునండి పర్పస్ ఇజ ద మెయిన్ పర్పస్
ఆ
పర్పస్ అండి మనం ఏదైనా చేయాలన్నా ఉండాలి మంచిగా అంతే అండి మనం ఎంత ప్రయత్నిస్తే అంత
ఆ ఇదండి
మనం
ఆ అవునండి ఎలా రాసిపెట్టుంటే అట్లనే అయితదండి
అంతారండి ప్రయత్నం
మన ప్రయత్నం మనం చేయాలి